ఆ ఏం చేస్తున్నావ్
ఏం చేయట్లేదు బే ఊరికే పడుకని ఉన్నాను అని చేస్తున్నావు
ఏమైంది జడబ్
తిన్న ఇప్పుడే నువ్వు తిన్నవా
ఉమ్ తిన్న తిన్న
ఏం తిన్నావ్
నేనా ఆకుర పప్పు ప్పు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఈరోజు
ఈ రోజు సంగటి చికెన్
ఒకే హలిడేస్ కద మీరు బోలేదు మ్జా
ఎక్కడికి పోలేదు ఇంట్లోనే ఉన్నా ఏమనా టెంపుల్ కి వెళ్దామని ఆలోచిస్తున్నా నువ్వెక్కడికి పోలే
ఎక్కడ పోలేద బా బట్ టెంపూల్స్ అయితే అంటే నేను బా నాకు టెంపుల్స్ కి వెళ్ళడం అంటే ప్రతీసరి ఎల్లేది టెంపుల్స్ కి ఆల్మోస్ట్ ఏదైనా ఫేమస్ టెంపుల్స్ విజిట్ చేసా తవా
ఆహా ఫేమస్ టెంపుల్ ఏంది తిరుమల
గానీ అట్లా అంత పోలేం
ఇది నువ్వు ఎక్కడ ఎక్కడికి
డోర్ ఆ నేనా నేను చాలా ప్లేసెస్ తిరిగేశాను
ఆ కేరళకేల్లవా
నేను తిరుమల ఉమ్ కేరళకి వెళ్ళాను కేరళ లో లైక్ ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడికి కేరళ ఫి అప్పుడు ఊ సెకండ్ టైము ఒక ట్రిప్ ఏసారనమాట లైక్ రామేశ్వరము కన్యా నాకుంత నేను స్కూల్లో ఉన్నప్పుడులే అప్పుడు వేసినప్పుడు
ఆ
వెళ్ళాన అనమాట రామేశ్వరం అది ఫేమసే ఆల్మోస్ట్ రామేష్ చూడం గుడివాత అక్కడ నుంచి కన్యాకుమారి కన్యాకుమారిలో కూడా ఏదో అమ్మవారి గుడి ఫేమస్ అక్కడికి వెళ్ళాను. వత్ కేరళ అనమాట నాభస్వామి గుడి అది ఇంకా ఫేమస్ కదా చాలా అక్కడికి వెళ్ళాను అక్కడ రూల్స్ ఉంటాయిద తెలుసా ఆడవాళ్ళు ఆ లైక్ ఎక్కినం స్కర్ట్ పైన టాప్ లైక్ పట్టుకోపోవడానికి చూడు అట్లాఏసుకోవాలి లేదంటే హా
ఆ
హాల్ఫ్ సారి అట్లా వేసుకోవాలి ఆ ప్యాంట్ ఇది అదొక రూల్ మళ్ళీ ఖచ్చితంగా పంచగట్టుకొని రావాలి ఆ డ్రెస్ కాకుండా ఇంకేదైనా డ్రెస్ కోడ్లో వెళ్ళాం అనుకో ఇంకేదైనా డ్రస్ కోడ్లో ఎల్లామన్కో ఆడవాళ్ళు కాదు ఈవెన్ పంచగట్టుకుని
అవునా
అక్కడ ఈ గుడే ఆ గుడి ఎలా ఉంటుందంటె లోపల
ఆ
బీచ్ ఇసుక అక్కడ ఆ ఇసుకంతా బయట అట్లే ఉంటుంది ఏం అంటే వరదలు వచ్చింది కదా కేరళలో సైక్లోన్స్ వచ్చినప్పుడు గుడి మీదికి వాటర్ అంతా పోయిందన్న మాట వరకి ఆగిపోయింది కాబట్టి ఆ ఇసుకం అంత ఆడే ఉండిపోయింది ఇప్పటికి ఆ ఇసు
అక్కడేనా ఆ టెంపుల్లోనేనా ముసలి ఒకటి ఆ
ముసలి ఒకటి
ఒక ముసలి ఉంటుంది క్రోకడైల్ అక్కడేనా ఆ టెంపుల్లోనేనా
ఆ ఆ ఆ టెంపులే కాక్ పోతే అది లేదు నేను చూడలేదు వెళ్ళినప్పుడు లేదు నేను మార్నింగ్ మేము దర్శనానికి సో నేను చూడలేదు గా మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్వామి అక్కడ విష్ణు ఉంటున్న మహావిష్ణువు అలా పనుకొని ఉంటాడు చానా పొడువు అనమాట
అదే గోవింద రాజు స్వామి టెంపుల్లోనా అట్లనా ఆ
ఆ అలా పండుకొని ఉంటారు అది ఏమంట ముందర డోర్స్ ఉంటాయన్నమాట నావ్ మొత్తం నా దాంట్లో మూడో ఓపెన్ అయి టుంది లాస్ట్ గది మాత్రం ఓపెన్ అయి ఉండదనమాట అంటే ఒక గదిలో ఆయన బాడీ డీ ఇంట్లో పాదాలు మాత్రం కనిపించదు అట్లుంటుందన్నమాట తల మంది
ఆ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది కదా
బట్
ఉ
ఆ అంటే చేసారు చేయడానికి ట్రై చేసారు కోర్టులో వాదించిన తర్వాత తెలిసింది ఇంకెవరు ఓపెన్ చేయ్యకూడదు అనేసి
ఆ
దాని దాని వెనకాల ఇంకేదో కొనుక్కొనిండే వెనకాల ఓ ఇంకోస్తందా ఇంకొక ఆ డోర్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అం
ఆ
మని ట్రై చేశారు అంటే మన వాళ్ళు కాదు ఆ ఇప్పుడై అయితే పాకిస్తాన్ వాళ్ళు ఎదో లైక్ అప్పుడు ట్రై చేస్తే వాళ్ళు కూడా చనిపోయినారంట. ఆ అప్పట్
ఉ
ఆ కేరళ స్టోరీలో అనంతపద్మ ఆయనకి అక్కడ ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి గంగమ్మర పంపిస్తూ ఉంటారు అలా
ఆ
అంటే కేరళలో చెల్లెలు ఉందనమాట అక్కడ కూడా ఒక అమ్మవారు ఆ అమ్మవారి దగ్గర కూడా ఎళ్ళాము, ఆ మేం కూడా జస్ట్ మన గంగమ్మ అలానే ఉంటుంది అమ్మ బావుంటుంది. అది లైక్ కేరళ ఓకే బావుంటుంది అండ్ అక్కడ టెంపుల్ స్ అలాగే ఇక్కడంత గుంపు గుంపుగా ఆ లైక్ అలా అంత ఏమి ఉండదు హైజీన్ గా ఉంటుంది మంచిగా. టెంపుల్స్ ప్లజెంట్గా ఉంటుంది. వెళ్ళాలో మళ్ళీ ఇంగ నేను ఏళ్లిందంటే ఆ మైసూరు, మురుడేశ్వర్ ఆ మురుడేశ్వర్ వెళ్ళాన్ అదైతే సు పర్ ప్లేస్ ఆ నాకు నచ్చినా హోలీ ప్లేస్ లో అంటే అదో ఒకటే ఏమ అంటే ఏ ఆయన వెనకాల అంతా బీచ్.
ఆ
ఆ గోపురం రము ఉంటున్నా సో ఆ గోపురం పైన వెళ్లొచ్చు లిఫ్ట్ ఉంటుంది. ఆ వెళ్ళి కరెక్ట్ గా ఆ అప్పుడు పైకి కనిపిస్తుంది. ఆయన వెనకాల అంతా బీచ్ ఆయన మధ్యలో కూడా బీచ్ పోతూ ఉంటుంది. సూపర్ ప్లేస్ మురుడేశ్వర్ అనేది ఆ బోటింగ్ ఉంటది. నేన్ గుడి నాకేం తెలిదు అంతగా. అవును ఇంకా అంతే ఆల్మోస్ట్ ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ కూడా వెళ్ళాను. ఆహా నేను పోలేద్ కేదరనాథ్ మా అమ్మ పోయింది. కేదరనాథ్ అస్సలు కేదా నాత్ తర్వాత ఇంకా ఉంది కదు బద్రీనాథ్ చాలా అవన్నీ కేదార్ ఘాట్స్ అన్నీ. మమ్మీ అది చాన కస్ట్
ఉ
త్తం కేదర్నాథ్ కొండలు ఎక్కడం ఆ భయం భయ
ఆ
బయంగా చాలా ఉమ్
ఉమ్
అలాగా
కాశికెల్లావా
ఇంగా నార్త్ సైడ్ ఏం నేను పోలేదు ఆల్మోస్ట్ సౌత్ కర్నాట్ టక అండ్ కర్ణాటకనే మ్
ఉ ఆడియో శబ్దంగా ఉంది
మోస్ట్లీ గోకర్ణ ఇవన్నీ ఎల్లాను
ఉమ్
ఉమ్ హ్ సి అనుకుంటున్నానుగా చాలా రోజులుగా అనుకుంటు అగాని పోలే
ఆ ఆ తిరుమలలో ఫుల్ రష్ ఉన్నారంట
చూసుకొని
ఉమ్
అవును స్టార్టింగ్ లో అయితే ఇంకా గోరంగున్ ఉండిన్నారు మాయన్న
అవును అదే గోప్
ఇంగేమి మళ్ళీ తిరుపతి దగ్గరలోనే ఉన్నాయి చాలా ఫేమస్ టెంపుల్స్ మనంట్ చెప్పవచ్చుడేంది నేను ఇంకా పోలేదు ఇప్పుడు ఇంతవరకు నువ్వ ఎల్లావ వకులా మాత గుడికి
ఆ ఎల్లా పోదమా
అహ నేను ఉమ్ పోదము ఆ ఆ పోదం పోదం
పోదామంటే రేపాడికి పోదాము బైక్ లో వెళ్ళిపోవచ్చులే
ప్రత గుడి ఆ గుడిమల్ల ముందు వుంది దగ్గర్లో పురాతన గుడి డి అన్నమాట బావుంటుంది అది లైక్ కొంచెం ఆ నేను కూడా పోలేదు గుడి ము
ఒకవేళ హాఫ్ సారీస్ కాకపోయినా కొంచెం ట్రెడిషనల్ డ్రస్సేస్ వేసుకొని పోదాము
ఉమ్ అదే ఆ బావుంటుండే గుడి అంతా సరౌండింగ్స్ మొత్తం అవును ఎండల్ చాలా గోరం
అ పిల్ల కాలాహస్తి అనేంది అంత దూరం ఏడపోతాం మనము ఎట్టపోతాము
ఆహా కాలహస్ స్తి మనం ఫ్రీ బస్సే గాబట్టి వెలి గుడి దర్శనం చేసుకొని రావచ్చు మద్రాస్ ఎట్లు ఆడపిల్ల ఫస్ట్
ఉ రేపు ఇంకా ఫుల్ ఉంటారు రేపు మండే కదా
ఆ ఆవును ప్లాన్ చేద్దాం లే మనం
ఆ సరే
మళ్ళ ఊ సరే బాయ్ అ
బాయ్ బయ్